నమస్కారం
హ
హలో వినిపిస్తుంద హల్ అ విన్ పిస్తందా
చెప్ అక్క ఏ క్క అ అమ్మాయిల్తో మట్లాడుతండట్ గ్ దే మా తాతకు పోయి
ఆ చెప్తాను ఫోన్ తీసుక పోయి మీ డాడీకియ్యి అప్పుడు నేను చెప్తా ఆ ఆ
మాత్తాడ నువ్ త్ తెరన్నకు
ఎక్కువ చేస్థంది ఛాననే మ్ మ్ త తొక్త మళ్ళీ నీ తర్వాత మీ అక్కకే ఫోన్ చేసాను అప్పుడు చెప్తా అగు
ఇగ అత్తదంట సెల్లు ఇడా పెట్టిపోతదండి
మ్ హు ఆహాహా ఎట్లేతదో చూస్త
మ్ హు
అన్నిీ చాలా ఎక్కువ చేస్తుంది అన్నిీ అబద్ధాలు చెప్పి నీకి
ఆ
ఇంక్ నువ్వెప్పుడు కాలేజ్కిి పోయేది మళ్ళీ
నిను నిన్న వచ్చినక్కో ఇ వారం పోవన్
మ్ సరిపోఇంది మీ ఇంకేమి అట్లేమ్ రాకపోతే ఏమనరా
ఏమనరక్క
మ్ ని పనే బాగుంది మాది అసలు ఏందో మ్
ఆ
మా దగ్గర అటెండెన్స్ పోతుందని లాస్ట్ లో అయితే ఖచ్చితంగా కండోనేషన్ తుందనుకున్నా చూతే పళ్ళే బతికిపోయినా
హుమ్ ఆ
ఇంకే మరి వెళ్ళిపోయిందా నీ దగ్గర లేక్కకుండా
వెైగుడే
చే యస్
ఆ వక్కవా
ఈ వంతా అసలు
నువ్వు పస్పరిచమైనవా అక్కపరిచ కష్టమాద కాదు కాదు ఉవ
శృతి నా ఫస్ట్ నేనే ప చె మ నా తర్వాత నా నా నుంచి తెలిసింద బాబు
ఆ
అది ఆ బాపది ఆబాబని అన్ని అడిగింది నా ముందరే వస్తుంది ఆ నేను నేను బడ్స్ పెట్టుకుంటా కాబట్టి సరిపోయింది నే నెన అసలు అదే పను నా ముందరే వచ్చి అడుగుతుందన్నీ
ఆ
ఎంత దారుణంలో అసలు నన్నే అంటానది ఇ ఇకా ఏం చెప్పింది నితో ఆ కానీ చేషాపు జతప్ వరుారు అ ముకే మరి హటల్ రావు మాఊూలు అయితే ఎన్నో దయి బ రహమందర్ ఏదే పెద్దది ఏన్ తిన్నా పేళిళ్ళలా మేట్నా స్వీట్
ఓ మ్
గుుత్లెలేదా హలో
కు మాస్కలే సౌ జతలు ఎంతాండి ఆహా